అండి హాయ్ అండి
హాయ్ యండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మేమేం లేదండి ఇప్పుటికి భోంచసాం
మే పోయి మ
భోజనాలు అయినాయండి
చేశామండి
అ
హలో
ఆ చెప్పండి ఇంకేంటండి విశేషాలు
ఏం చేస్తా ఉంటారు మీరు ఏం చేస్తున్నారు మీరు అంటా
ఏం లేదండి భోన్ చేసి బయట కూర్చున్నాం
అదేనండి మాది ఇప్పుడ పోయిందయిందండి
అదేనండి
పడుకున్నార అందరేమ
ఆ ఏంటండి ఈరోజు స్పెషల్స్
ఈ రోజు సోమవారం కదా
హ
మేమంత ఆకుకూర పప్పు అనుకున్నామండి
మాదే రండి మాది రోజు పప్పుచారండి మాది ఈ రోజు పప్పుచారండి
ఓకేడి
ఇంకేంటండి రీసెంట్ గా ఎక్కడికన్నా వెళ్ళారా గుడికి గాని చుట్టాలి ఇంటికి గాని
అ నా ఇంగడి వెళ్ళంటి కుచలా
ఆహా ఎప్పుడుండి శ్రీరామనవమి
ఇ యారండి
బాగా చేస్తారండి
నా ఉ బాగా
ఉ భద్రాచలంలో ఇంకా బాగా చెప్తారండి